హలో
ఆ
ఏం చేస్తున్నారండి. హలో హలో హ్ హలో వినిపిస్తుందా వాయిస్ మీకు హలో హలో వాయిస్ వినిపిస్తుందండి. మీకు
హా
హలో వాయిస్ రాలేదా మీకు క్క
అంట
ఆ
ఇప్పుడు అస్తంది.
ఏం జేస్తున్నారు అని అడిగిన
ఏం లేదు పండుకున్న
కాలేజ్ లేదా మీకు
ఉంది పోలేదు
ఆహ ఏం టి ఈ రోజు మీకు స్పెషల్
ఏముంది
అంటే ఇప్పుడు మాది లంచ్ ఏమని
లంచ అంది చిక్కుడు కాయల కూర ఉంది
అ
ఇంకా అదే తింట మీరు
నేను పెరుగు అన్నం తెచ్చుకున్నాను అండి ఎండలు ఎక్కుఅయింది కదా ఆఫీస్ లో ఉన్నాను
మ్మ్
తినేసారా మీరు
తినేసా అండి మీరు
నేన్ తినాలండి ఏంటి విశేషాలు ఎండకు ఏమన్న సలహా ఇస్ తారా వేడి ఎలా తట్టుకోవాలి ఏమని
సలహాలంటే వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్తగా స్కిన్ కాపాడుకునేదానికి హ్యాట్ గుడిగో సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను
మ్మ్
కూల్ వాటర్ తాగండి
మ్మ్
చల్లగుండె ప్రదేశం లో ఉండండి
మ్మ్ ఇంకేంటి విశేషాలు మీ ఊర్లో విశేషాలు ఏంట చెప్పండి
మా ఊర్లో ఇప్పుడు ఏం విశేషాలు ఏం లేవండి
అవునా
అంత ఎండాకాలంలో అంత ఇంట్లో ఉంటారు
ఇంకా రెండు రోజులు ఉగాది వస్తుంది కదా ఆ దానికి ఏం ప్రిపేర్ అయ్యారు ఎక్కడికి వెళ్ళాలను ఉన్నారు ఏంటి ప్రోగ్రామ్ అని
ఏమి ఇంకా ఏం అనుకోలేదండి
హ్మ్ హు అప్పుడు మీకు హాలిడే ఉంటుందా
ఆ ఉంటాది మా
హ్మ్ హు మాకు వర్ కింగ్ డే అండి ఆఫీస్ మాకు వర్కింగ్ డే మార్చ్ కదా తన్ వల్ల మాకు అసలు లాస్ట్ సాటర్డేనే మాకు హాలిడే ఇచ్చిండాల్సింది మాకు మామూలుగా ఫస్ట్ సెకండ్ హాలిడే ఈ వర్కింగ్ డేస్ వచ్చి మార్చి లో లేదంటే ఏదైనా పండుగలు వచ్చి మాకు లీవ్లు వస్ స్తుంది అన్నప్పుడు మాకు వర్కింగ్ డే పెట్టేస్తారు ఇప్పుడు ఉగాదికి వర్కింగ్ డేనే రంజాన్ కి వర్కింగ్ డేనే అలా పుక్కైపోయాం ఈ సారి మీకు హాలిడేస్ ఎన్ని రోజ్లు ఇస్తారు
ఇస్తే ఒక రోజు రెండు రోజులు ఇస్తారంతే
అంటే నైన్టీన్త్ ఉగాది వస్తుంది ట్వంటీ వన్న్ను రంజాన్ వస్తుంది నద్ తెలిసి ఇస్తే వరుసగామ్మండి మండే దాకా ఇచ్చేస్తారేమో నేను అనుకుంటున్నా ఉండా ఎంజాయ్ చెయ్యిండి హ్యాపీగా ఉండండి అంటే ఇంకా ప్లాన్ చేసుకోలే ఏక్కడికేళ్ళాలి ఏమని మీరయితే
లేదు ఇంకా ఏం ప్లాన్ చేసుకోలే
హ్మ్ అంటే షాపింగ్ ఏం చేయలేదా అయితే పండక్కి
అహ్ లేదండి
అ ఇంకా మీద వెళ్ళాలనా ఇంక పై వెళ్ళాలనా అని
కాబట్టి ఇంకా ఆహార సూచనకు వల్లనడిగితే చేసుకోవాలని నాకైతే ఏం తెలిదు
ఉహ్ ఓకే అండి
సరే అండి
థ్యాంక్ యూ అండి
ఆ